త
హలో వినపడుతుందా పిన్ని
టీ తాగిన నేన్
హలో చెప్ పిన్ని
పిన్ని ఆ వినబడుతుందా
ఆ వినపడుతుంది పిన్ని
ఆ ఏం చేత్తన ఇంగా ఇప్పుడే చాయ్ తాగిన
సరేలే వర్షాలు పడుతున్నాయి పిన్ని అడా
లేదు ఆ ఇప్పుడెప్పుడో పది రోజుల కింద కొ మామూలుగా పడ్డది మా మళ్ళా లేదిగా
ఏ ఈడ పడుతుంది రోజు నైట్ పడుతుంది ఈడా
ఆ చూపిస్తను కదా టీవీ లా ఈడ పడాల్సిన కన్నో పడట్లేదు అక్కడ అవసరం లేను కన్నో పడతుంది నిన్న
ఇగ నేను నైట్ పడ్డదిగా
ఈడ వర్షం లేదు ఏం లేదు చాలామంది పెట్టలే పొలం పొలం చేసింది అది కూడా ఇక
మొత్తం పోలే చేసిందా
ఆ మొత్తం చేసిండు ఆ కొద్దిగా ఉంచమన్నావు మరి బాబాయ్తోని అది గూడా చేసేసిండు పొలమే చేసిండు ఇగ పత్తి ఏం పండుతుంది వాడికి ఆడి కాడికి అయితాని
ఆహా
ఇప్పుడు వాళ్ళు దున్నినప్పుడు పైసల అయినా మ మళ్ళా మూడు నాలుగు సార్లు గుంట క తోలాలి దాంట్లో అయి గింజలకు మందుభత్తాలకు పై మందులకు అన్ని చూస్తే ఆడి కాడి అయితాని
ఆ పెట్టుబడి మందంగా ఓతలేవా మరి ఇగ
త త ఒక రెండు సంవత్సరాల చేసినం ఎయ్యాట్లేదు ఇక తోట
ఏత్తలే
అనుకున్నా గానీ బాబాయ్ వద్దు అన్నాడు ఇగ అంత రిస్క్ మనం తీసుకోలేము రెండు సంవత్సరాలు చేసే బాగా నష్టమయింది లక్ష రూపాయలు పెడితే ఇరవై వేలు వచ్చినాయి ఆ తోట మీద ఇట్లా మేము వచ్చిన రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం మొత్తం పెట్టినం
ఆ
ఒక సంవత్సరం ఒక ఒక ఒక దాంట్లో పెట్నాాం గాని రాలే అప్పుడు ఎవరు మందులు చెప్పేట వాళ్ళు లేయక ఈ
పోలేగా పడతానా సార్ మానూరు సవార
ఏ వాన ఎక్కడిది వాన లేదు అప్పుడు పది రోజుల కిందనే కొంచెం కొంచెం మామూలుగా వాన పడ్దండి
డు పతు కాల పెట్డి బుగే
క ఏ ఏ నీళ్ళు కట్నా వాన పడ్డంత మంచిగా రావు
అ డ కొనాలా వాడుత అన్నా
లేదు ఈడ కూడా పడట్లేదు మూడు రోజులు మబ్బు ఎస్తుంది కాని పడట్లేదు
ఇనే ఆడుతుంది కాలేకి పోవాలంత అవుతుంది బాడుతుంది చాలటప్పయి
దగంగగరంగాదా మీ
కాలే్ దగ్గరనే ఉన్నదానికి కాకపోతే ఇలా అంటే రూమ్ లో కూసని చూసినా మాకు ఆలయం కలమతుంది రోడ్ ఎట్లా అంటే స్ట్రేట్గా ఉండి మళ్ళా రైట్ సైడ్ తిరిగి లోపలి పోవాలి
అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుందా
హాఫ్ కిలోమీటర్గానే ఉండదు ఇ ఏడు వర ంటే మా ఇంటికి ఆ నుంచి వస్తంమ దగరం
ఆ బతుకమ్మ అంటే పావు కిలోమీటర్ ఉంటుంది
ే అమ్మా తా
ఇంకా అ అక్కడ చాన పడ్డ కూడా చాన పడ్డ కనిపిస్తుంది
మళ్ళీ ఇ అంతా కొండలు ఇట్ల ఏరియా ఉంటాయి ఒక బ నాకుే బడ్డదాలుకు గట్నే వడుతుది ఇ నార్మల్ వసలే ఓ రోజు నైట్ని వాడుతే అ చిన్న ఊరుగాపి
అదే ఇగ సౌండ్స్ ఎకువల్కుంట
వెగిల్స్ ఉనుకా నైట్ అయితే స మీద వా సవ అమంటే ట్రక్కులు ఉంటాయి కదా లారీలు ఎట్లా ఆ లోపలికే ఉంటది కాగానీ ఇప్పుడు డస్ట్ ఇలా పట్టుని పంట రాళ్ళు మన ఈ కంకర రాళ్లు
ఆ అ అయితే నైట్ నైట్ తీసుకోదరు వాటిని
అ రోడ్ మీంచి బోతే ఊగుతది మొత్తం శ్రీలంక ఏతేషినకా నైట్ ఒక్కటే ఫు ఇట్లా బాగాంటతుంది
హ
ఇంక మరి ఏం చెత్తారు
ఏమున్నాయి ఇప్పుడు మీకు మీకు స్నాక్స్ ఏమి పెట్టరా
మ్యాగ్స్ గిట్ల ఏముండ వ్ చాయ్ పేడితరు ఇగ అంతె నేన్ ఎట్లో చాయ్ తాగను
అంటే ఇప్పుడు ఎట్ల మీరు మళ రూమ్ కు వచ్చినాకనే ఫుడ్ అక్కనే తినాలన కాలేజీలో ఉంటుదా ఫుడ్
ఆ రూమె ఇగా మొత్తం
రూములెనా ఇప్పు మధ్యాహ్నం మధ్యాహ్నం నేను రావాలంటే మళ్ళ అక్కడకే పోవాల్నా
అంటే కలేజ్ పర్కపోవచ్చు బాక్సు కానీ బాక్ అగులు తినబోదు కాదని రూమ్ కి వచ్చి తినిపోతాం
ఆహ
ఆ
వన్ అవర్ ఉంటదా టైమ్
ఆ అదంతె ఫాటీ ఫైవ్ మినిట్స్
అ ఆ లోప్ పోయోస్తరా మరి
ఏ క్లాస్ ఎట్ల లేట్ నె పోతాను ఉ ఎందుకంటే సార్ వాళ్లకు గాని చెప్ప మీరు బాక్స్ తెచ్చుకోరు బయట వెళ్లేసి వచ్చారేమో లేట్ అయిన ఏమనరు ఒక్కోసారి అయితే బాగ లేటై న్ది అనుకో క్లాస్ వింటా టెన్ మినిట్స్ ఉందనక పోదాం ఇక పోయి అటెండెన్స్ వేయించుకుంటే అయి అది క రావాలనమాట ఎప్పుడు పోతారు పర్వింద్ కి సరే అన్నయ్య
మ్ హమ్ వారం పోతే ఇక పప్పు వాడు ఫస్ట్ టైం
పనికి ఏమవుతాది వారం మల్ల ఎగ్జామ్ కి పోయి ఉన్న
హ
హమ్ అయితే చెప్తుంది. మొన్న ఫోన్ చేసి నాకు ఒకటో తారీఖు పోతే వస్తావా అంటారు
ఉహుమ్ ఆయన వచ్చిన వాడు అక్కడికే పోతాడు కావచ్చు మరి ప్రాక్టికల్స్ ఉన్నాయి అన్నాడు మరి మూడో తారీఖో నాలుగో తారీఖ్
ఆహా ఎట్లానె ఇప్పుడు సాయి అన్న అదే రూమ్ లో ఉంటుండు కదా అక్కడనే ఉంటుడు కదా చరణ్ తోటి
ఆ
సాయి అన్న రూమ్ లోనే ఉంటాడు కావచ్చు ఇప్పుడు అట్లా అక్కడ పోయినా అక్కడనే ఉండాలి కదా
ఇక్కడనే కదా సాయి వాళ్ళ రూమ్ లో అప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్న రూమ్ లోనే గా
మ్
కాలేజీ కూడ సపరేట్ గా అక్కడనే హైదరాబాద్ లోనే ఎస్తే అయిపోతాని చూస్తాను
ఏవి డిగ్రీ ఆ
ఆ డిగ్రీకే
మ్ హు
రైట్ వన్
ఏది చూసినా గవర్నమెంట్ దాంట్లో చేస్తేనే అయిపోతది
ఇవి అకాడమీ ఏమన్నా ఉంటాయేమో ఆయ్ ఆ కాడమీ కాదు వీటిని ఏమంటారు డిఫెన్స్ అవి ఉంటాయి కదా ఆ కాలేజీ ఏదన్నా ఉంటే చూసోస్తే మంచిగా ఉండు కాని అయ్యో తెలుసుకోవాలే
డిఫెన్స్ అంటే ఇప్పుడు ఎన్సిసి ల ఎక్కువగా ఉంటాది పిన్ని
ఆ గవ్వే
ఎన్సిసి ఉన్ను డిగ్రీ ఇగ రెండు మైంటైన్ చేసుకోవాలి ఇగా ఇగో ఆ
చేసు
మ్
ఉండేటట్
మన క్లాసులు జరిగిటివి క్లాసులు జరుగుతూనే ఉంటాయి గానీ ఇగ తప్పదిగా ఇడిసిపెట్టుకొని పోవాలి క్లాస్మెంట్
ఆ కొంచెం ఇగ ఎట్లైనా ఫస్ట్ ఇయర్ వెళ్లకుండా ఫస్ట్ ఇయర్ వి సెకండ్ ఇయర్ తర్వాత తం థర్డ్ ఇయర్ వరకైనా ఎళ్తాము లే గానీ కొంచెం ఇగ బాడీ కూడా ఫిట్నెస్ ఉంటాది ఆ
మ్
అంటారు గాని డిగ్రీ ఈజీ అంటారు గానీ మరి అంటే తీసుకునే గ్రూప్ బట్టి ఉంటది ఇగ
ఆ ఇంటర్ కన్నా డిగ్రీ అయ్యది మ మా ఇంటరే బాగా టాస్క్
ఇంటర్ ఒకటి ఎలిదంటే డిగ్రీల ఫె ఫెయిల్ అయేటోళ్ళు చాల తక్కువ మంది ఉంటారు ఇంటర్ టెన్త్ అందరు పాస్ అయితారు ఇంటర్కి వచ్చేసరికే సిక్స్టీ మె మెంబెర్స్ పాస్ అవుతారు ఫార్టీ మెంబర్స్ పోతారు
ఆ అదే ఎమన్నానైనా ఎం పిల్ అైనా పోతాద్
ఆ ఇగ మళ్ళా డిగ్రీకోచ్చినంటే కొంచెం ఈజీగా ఉంటదిలే కాని
డిగ్రీది ఎం ఉంటది పిన్ని చెప్తారు అళ్ళు కోషన్స్ ఎట్లాగో డిగ్రీ వేసినా అటానమస్ తీసుకొని చేయాలి
అ
చూసుకోని అయితే వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ కాబట్ ఆటో ఇటో పాస్ చేయాలాని చూతారు వాళ్ళే ఇప్పుడు ప్రైవేట్ ఇట్లా నార్మల్ ఉన్నాయనుకో వాళ్ళకు ఫీస్ గా అంటే సప్లి ఫీస్ కట్టుకోనికి కావాల్సివస్తది కాబట్టి ఫెల్ చేస్తారు పాస్ అయినా ఫెల్ చేస్తారన్నమ
అవునవును
అందుకే ఎక్కడ డిగ్రీ ఏ బెటర్ ఈ లో అయినా మాకు చెప్పినయే డిగ్రీల వాళ్ళకని చెప్ప్పారు గదే కోడింగ్ ఉంటది గయ్యే ఉంటాయి మొన్న డిగ్రిల మ్ సేమ్ వాళ్ళ చరండీ మాకు మీగత సబ్ ఇ గుజ కాయ కాకపోతే వాళ్ళకి అట్లా చెప్పేయ్ లేదు వాడు ఐ. టి. ఐ చేస్తాడు అంటా ఆ ఈ ఇంటర్ అని కాదు నేనే వద్దన్నా ఇంటరు
ఐటీ అన్
ఆ ఎలెక్ట్ర్రిషన్ అవచ్చు వీడు ఎలక్ట్రీషియన్ తీసుకుంటా అయిపోవు ఎలక్ట్రిషియన్ మీద మస్తు ఉంటాయి పిన్ని ఎట్లా ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ తీసుకుంటే ఎట్లా అంటే మన సాంబాబే చెత్తుండు ఇప్పుడు జాబు నాకి ట్రై చేత్తాంటే ఒక టూ త్రీ ఇయర్స్ లో అయినా ఖచ్చితంగా వచ్చిందనుకో ఐ. టి. ఐ చేత్తి లేదు వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్ పోవాలి గంతే
ఆ ఆది ఇదే చేయరా అంటే నేను ఫాస్ గానా ఫాస్ అయితే డిగ్రీ చేస్తా మళ్ళా టూ ఇయర్స్ ఇది వన్ ఇయర్ది కాదు అని వన్ ఇయర్ తీసుకున్నాడు
మ్మ్
ఏమో ఎగ్జామ్ రాత్తే సర్టిఫికెట్ వత్తే ఏప్ ఎప్పుడన్నా అఫ్రెన్షిప్ చేసినోళ్లకి ప్రిపరెన్స్ ఉంటది
ఆ అప్ప్రెంటిక్షిప్ చేసినోళ్లకి ఎట్లా అంటే వాళ్ళకల్ల ఎక్స్పి ఎక్స్పీరియన్స్ గిట్లుంటది కాబట్టి
ఏ మళ్ళ పైనా అట్ల్ అట్ల అట్ల పోతావారా అంటే అట్లా పోనంటాండు
ఆహా
ఆఫ్రెండ్షిప్ పోరా అంటే పో అట్లా పోను నేను డిగ్రీ చేత్తా ఇప్పుడు అని అన్నాడు
అంటే కాళిగా ఉన్న టైంలో అప్రెంటిషిప్ చేసుకోమను
అది వన్ ఇయర్దాంకా చెయ వన్ ఇయర్ చేయాలంటగా
వన్ ఇయరా
ఆ వన్ ఇయర్ చేయాలంటగా దాన్ని
ఆహా మరి అట్లా అనుకుంటే ఇక దాని దగ్గర్లోనే డిగ్రీ చూసుకోవాలి డిగ్రీది ఎట్లాగో అంటే డిగ్రీ లా అటెండెన్స్ లేకపోయినా ఏం కాదు పిన్ని డైరెక్ట్గా పోయి ఎగ్జామ్స్ రాసి రావచ్చు
అంటే ఏదాంట్లో ఇప్పుడు గవర్నమెంట్దే కదా అది వీళ్ళు ఒక్క రోజు రాపోతే రెండు రోజు సార్ వాళ్ళు మాకు ఫోన్ చేసి మాట్లాడిళ్ళు పండు
ఆ ఆ ఉంటది ఎందుకంటే ఇగ వాళ్ళు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా పిన్ని ఎందుకంటే వర్క్ నేర్పిస్తారు కదా అట్లా ఈ మన డిగ్రీ అయితే ఏమి లేవు నువ్వు రామాకుపో కాలేకి అంతే అట్లుంటది మళ్ళీ ఇప్పుడు ఐ. టి. ఐ కి బాగా ప్రిఫరెన్స్ బాగుంటది ఇప్పుడు రైల్వే జాబ్స్ అయినా అట్లా వాటికి చాలుంటాయి
చేసినా ఈ రెండు సంవత్సరాలు సెపరేట్ గా ఎలక్ట్రిషయన్ తీసుకొత్తారు